హబ్ హలో
హలో!
హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి హలో!
అలో
గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
హలో!
హలో చెప్పండి? అక్క గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
వాయిస్ వస్తలేదా?
ఆహ కొంచం నెట్వర్ ఇష్యూ ఉంది.
అవునా అదే కొంచెం అదే అది నేనిదంత ఇదంత చెప్తున్నట్ ఎక్కడ అస్తలేదు గదా
ఆ
ఇంకా మరి మిరె లంచ్ అయిపోయిందా అండి
ఆ ఇంక గాలె అండి కర్రీ అయితాంది.
అవునా సండే స్పెషల్ ఏంటి బ్రేక్ఫాస్ట్ ఏం చేసారు మరి లంచ్ ఏముంది మీకు
మేం బ్రేక్ఫాస్ట్ దోశ తిన్నామండి.
మ్ హ్ హ్ అవు నా ఇంతక్ ముందు ఏమన్న లంచ్ ప్రిపరేషన్ అయిందా?
అహ ఇంకా అయితుంది ప్రిపరేషన్ అయితాంది.
అవునా ఆ హా హా ఇంకా చెప్పండీ. ఎలా ఉన్నారు మన్న ఇంట్లో బాగున్నారా?
అవునండి బాగున్నారు, మీరెట్లా ఉన్నారండి?
మేం గుడా బాగానే ఉన్నాము దేవున్ దయ వల్ల అచ్చిన్
మ్ హ్ ఇంక మీరు పొద్దుగాల ఏం తిన్నారు?
ఎలా గడిచింది
ఇయాల మాకు బాగానే గడిసింది.
ఈ పూట ఎల్లు రాయి. అవునా ఎల్లో. ఎ చేసారు మా వదిన ఎల్లో రై చే. సరే చేసుకుందాం అనేది మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము.
కురం రోటీ చేసారా.
అవునండి.
అహా గది ఎట్లా జేత్తరు.
అది ఎట్లా అంటే శనగ పప్పున్న నానబెట్టి కుక్కర్ లో వేసి. ఆ మంచిగా ఉడకనివ్వాలి మెత్తగా అందులో చక్కెర వే. ఇది బాగా దగ్గరకు అయ్యే వరకు కలుపుకోవాలండి.
అవును.
కలుపుకొని దగ్గరకి వచ్చిందక ఆ ఇలాచి పౌడర్ వేసి. చల్లాసిన తర్వాత మనం గోధుమ పిండి రొట్టెల్లో చేస్తాం కదా అలా పిండి. తీసుకొని పట్టుకొని అందులో ఇంకా రోటీలో మధ్యలో. పెట్టేసి అ చేయాలి దాన్ని చేసి పెనం మీద వేసి నెయి. ఏంతో మంచి కారూ పగలగొట్టారండీ ఇస్తామా అండి. కంమేసి పడ్ పడుకున్నారు.
అవున అవును నేను ఒకసారి తిన్నాను హైదరాబాద్ లో అయితే అడుగుతున్నాను.
అవునండి ఆహాహా. ఇంకా మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారా.
అవునండి.
ఉహుమ్ ఆ సిటీ బాగుంటుందేమో కదా అక్కడ.
అవున అవును బాగనే ఉంటదామ.
బాగా పెద్ద సిటీ ఇంకా. ఎక్కడెక్కడ తిరిగారండి మీరు హైదరాబాద్ లో.
మేము హైదరాబాద్లో. అవునవునండి మేమ్ హైదరాబాద్ లో. ట్యాంగ్క్ బ్యాండ్ పోయినాం ఇంకా రామోజీ ఫిలిమ్ సిటీ పోయినాం.
ఉహు చాలా బాగా ఉంటుందేమోగది. ద రామోజు ఫిలిమ్ సిటీ నేను కూడా విన్నానండి ఇంకా ఇప్పుడైతే బావు. బలి అది స్టేజ్.
అవునవును బాగుంటది అవును. మనం నేను పోయేటప్పుడు ఫిలింజరుగుతుండే ఆడ.
ఆ హా హా హా. అవునండి ఇంకండి ఇంకా దాని వెతికి బాగానే అయింది ఏమో గద.
అవున అవునండి బాగానే అయింది.
అచ్చ అచ్చహా హా.
ఇంకా మీరు మత్.
ఎందుకంటే మంచి సిటీ కదండి చూడదగ్గ ప్లేసులు ఉంటాయి. టూరిస్ట్ ప్లేస్.
ఆ
వచ్చేసి కదా కూడా అనుకుంటున్నామ. హైదరాబాద్ వెళ్ళాలి ఉడాలి అని హైదరాబాద్ లో. అలా కనీ మనకు ఏదన్నా ఒటి కావ్లి గదా ఉండడానిక్ వర్క్ అనేది జావ్ అనేది ఏదైనా ఉంటే సెటిల్ అవ్వచ్చు మామూలుగా వెళ్తే మనం ఉండలేము గదా అక్కడికి. ఉమ్
అవును.
ఇంకా మీ స్టడీ అయిపొయిందాండి? జె జాబ్ జేస్తారా ఇంట్లోనె ఉంటారా మీరు?
ఆహా మేమూ మేము జాబ్ జేస్తామండి.
అవునండి ఆహా ఈరోజు హాలిడేనేమో సండే గదాండి! ఉమ్
అవునవును ఈరోజు హా హాడిడే అండి. ఎమర్జెన్సీ ఫోన్లత్తే పోవాల్సత్తదండి.
ఆ అవునా? ఉమ్
ఇంక మీరేం జేస్తారండీ?
ఇంక చెప్పాలండి నేను హౌస్ వైఫ్నన్ చేయట్లేదు. హౌస్ వైఫ్ అంటే ఇంకా మాకే ఎక్కువ పనుంటదండి. ఇంటిన్జూస్కోవాలి పిల్లల్ని జూస్ వాలీ ఊ
అవునా?
అయితే బాగా బాగ్ రద్దుంటది పొద్దున్నుండి సాయంత్రం వరకు పనీ లోనే కలిగిపోతుందండి. దే టైమౌతుంది.
అవునవును.
ఉమ్
ఇంకా ఇప్పుడూ సండే స్పెషల్ ఏం జేస్త్.. ఆ అండి? ఏం జెప్పారు? హలో!
మీరు ఏం జాబ్ జేస్తారు? ఏ
మేమూ గిది ఎలక్ట్రికల్ ఫీల్డ్లో జేస్తామండి మేము.
అవునండి అచ్చ హైదరాబాద్లోనే ఉంటరా?
అవునవు
మీ ఫ్యామ్లీ రాకపోతే మీరొకరే ఉంట్నారా?
ఆహా కాదండి ఇప్పుడే నేన్జేస్తానొక్కన్నే ఉన్నాండి.
అచ్చచ్చా ఇప్పుడొక్కరే ఉన్నారు. తర్వాత ఫ్యామిలీనీ తీస్కెళ్తారా? ఉమ్ హు
అవునవునండి.
ఇంకా చెప్పాలె ఈ సండే స్పెషల్ ఏం జేస్తారండి మీరు?
ఇంకా చెప్పండి మీరక్కడ ఏలా ఏమేమి ఉంటంది? సండే స్ప్ స్పెషల్ బాబు మాకు ఇప్పుడు ఏం లేదు. ఒక మా చుట్టాల దగ్గరివాళ్ళదే ఒక మ్యారేజుంది. ఆ మ్యారేజ్ కి అటెండ్ అవుదామని వొచ్చాము.
అహ అంటే ఇప్పుడు మధ్యాహ్నముంటదా సాయంత్రముంటదా మ్యారేజ్?
ఇప్పుడు ఈవిని డిన్నరండీ రాత్రిలోనే ఉంటుంది.
ఆహా ఇప్పుడు మధ్యాహ్నం ఏం చేశారు మరి
మధ్యాహ్నం ఇంకా మేము ఇటుచ్చాం కదండి ఇప్పుడు మా వదిన మా మమ్మీ ఏం చేస్తుందో లంచ్ ప్రీప్ పేరికి నాకు తెలియదండి అవును
ఇంకా మీ సైడ్ ఎట్లా ఉన్నది వెదర్ హలో
మా సై ఇప్పుడుయ రోజ కొంచన్ని రోజలు నుండి మాసంలో వినబడట్లేదండి సౌండ్ ఓస్తా లేదా
ఆ మీ దగ్గర నుంచి సౌండ్ వస్తాలేదెఆమె
అవునా నాకు బాగానే వినిపిస్తుంది ఇప్పుడు మా దగ ఇక్కర ఎండలే ఉండే ఈ రోజు మాత్రం కొంచెం క్లౌడీగా ఉంది వెదరు
అవునా అండి
మ్ మీ సైడ్ వస్తున్నాయాండి ఇంకా జులై కూడా అయిపోవడానికి వచ్చింది కానీ వర్షాలు ఏం పడట లేదు బాగా ఇబ్బందిగా ఉంది అందరికి వారిశాలు లేవు అవును ఇంకా ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి మీ ఫెంస్ ఇంకా వీళ్ళు ఇలా ఫ్రెండ్స్ తో ఉంటారా బ్యాచలర్ మీరు ఒకరే ఉంటారా రూమ్ తీసుకొని
కాదు కాదు ఫ్రెండ్స్ తో ఉంటానండి
ఫేన్స్ తోటి రూమ్ తీసుకునీ ఉన్నారా అంటే మీ ఆఫ స్కీ దగ్గరలో ఉంటదా బస్సు లోకి వెళ్ళి ఇటు వస్తారేమో
కాదు కాదు మా దగ్గరలో స్కూటీలు ఉన్నాయి కదండి
అచ్చ స్కూటీలు ఉన్నాయా అండి స్కూటీతో వెళ్తారా
మా ఇద్దరు ఫ్రెండ్ ఒక్కడనే చేస్తారండి ఒక ఒక కంపెనీలో చేస్తాం మేము
సారేమో కదా మీరు మ్మ్ అలా అయితే పర్వాలేదండి
అవునండి ఇప్పుడు కాసంగా పెట్ పెట్ పెట్రోల్ రేటు ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం బస్సు లో పోతాన్నాం
అవును ఇప్పుడు వా అంట లేదు మీకు గా ఆడవాళ్ళకైతే ఫ్రీగు ఉందండి బస్సు నికతీఏంటి
కాదు మాకు కంపెనీ నుంచిగా సర్టిఫికేట్ వతది కదా మనకు
మీరు పాస్ దొరుకుతుంది కాబట్టి అవునండి ఫ్రీగానే ఉంటది ఏమో కాదా కంపెనీ నుండి బస్ వస్తుంది తీసుకెళ్ళడానికి ఓకేనండి
అవును అవును అండి
ఇంకా మీర ఎక్కడ మీ స్టడీ ఎక్కడయిందండి
అ
స్టడీ ఏ ఊరు నుండి చేశారు మీరు ఏ యూనివర్సి నుండి అయిపోయింది ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కదా మ్మ్
స్టడీ అయితే బెల్లంపల్లి నుంచి చేశానండి
బెల్లంపల్లి నుండి చదివారా అచ్చ అచ్చ అచ్చ పర్వాలేదు తొందర్నే ప్లేస్మెంట్ వచ్చిందండి మీకు బెల్లం పల్లిలో ఏ కాలేజ్
అండి
ఇలా చేసే వాళీ దొరన దొరికింది మీకు
గి మన శ్రీ చైతన్య అని ఒక ఉండే ఇన్స్టిట్యూట్
శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ సారా అవునండి అవునండి నేను చాలా విన్నాను శ్రీ చైతన్య గురించి చాలా బాగుంది అది కూడా ఓకే అండి థ్యాంక్ యూ అండి చాలా బాగా మాట్ బాడారు మీరు ఓకే
ఓకే అండి ధన్యవాదాలు